హలో
బావున్నార అండి
ఆ బావున్నా మీరు బావున్నారా
ఆ బావున్నం అండి ఏం చేస్తున్నారండి
మ్మ్ ఊరికే ఉన్నామండి మీరు తిన్నరా
ఆ ఇప్పుడే తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి
ఏం తిన్నారు నేను చపాతి ఎగ్గు కర్రీ తిన్నానండి పప్పు అన్నమ
అవునా
ఆ అవునండి
మీరే చేసుకున్నార అండి అది ఎగ్గు కర్రీ
ఆహా లేదండి మా మమ్మీ చేసిపెట్టి వెళ్ళిందండి
అవునా
అవునండి మీరు మీ మమ్మీ చేసి పెట్టారా పప్పు అన్నం
అవునండి మా మమ్మీ చేసి వెళ్లారు
మ్మ్ హు బాగుందా అండి పప్పన్నం
ఆ పర్లేదండి బానే ఉంది
పప్పు అంటే ఆకుకూర వేసి చేస్తారా లేదంటే నార్మల్ గా రెడ్ కలర్ లో చేస్తార అండి
ఆ ఆకూర వేసి చేసిందండి మా అమ్మ గాని
అవును అయితే బానే ఉంటుందండి అంటే బానే ఉంటుందండి టేస్ట్
ఆ బాగుంటుంది బట్ చాలా గట్టిగా చేసిందండి
ఓహో అంటే పప్పు ఒక సైడ్ పప్పు కట్టా అని తీచి పెడతారు కదండి
ఆ అట్లేమి తీసి పెట్టదండి మా మమ్మీ
ఆహా
గిన్నె మొత్తం బార్లు వేసినా కూడా అది కిందకి పడదండి అంత గట్టిగా ఉంటుంది
ఆ మరి అలాగ ఉంటే ఎలా తింటారండి కొంచెం హెల్ప్ చెయ్యచ్చు కదండి మీ అమ్మకు కొంచెం వెసురు ఎక్కువ పెట్టి కప్పు కట్టి అట్ల చేయమంటే ఆహా మీకు ఏం పెట్ ఏం పెట్టిన తినేటట్టున్నారు అయితే మీకు వచ్చే వైఫ్ చాలా లక్కీ నీకు
అవునండి చాలా అదృష్టవంతుడిని నేను
అవునండి మీకు వచ్చే వైఫ్ కూడా చాలా లక్కే అండి మీరేం చేసి పెట్టినా నోరు మూసుకొని తినేటట్టున్నారు కాబట్టి
ఆ తింటామండి ఎందుకంటే ఇంకా
ఆ
వాళ్ళని కష్టపెట్టకూడదని తినేస్తాం
కరెక్ట్ అండి మీరు అర్థం చేసుకున్నట్టు అందరు అర్థం చేసుకోవాలండి
చేసుకుంటారులేండి
మ్మ్
చ్ ఎక్కడికి వెళ్ళలేదండి ఈ రోజు
లేదండి ఉంటను మా మమ్మీ ఫంక్షన్ వెళ్ళినారండి
అవునా
ఆ నన్ను రమ్మన్నారు కానీ ఎందుకు లే అదే వెళ్ళే ఇస్తా అని చెప్పి మమ్మని బొమ్మన్న నుండి
హు హు ఏం ఫంక్షన్ అండి
ఏదో మెచ్యూర్ ఫంక్షన్ అండి
అవునా
ఆ
మీ విలేజ్ లోనా అండి
హా కావు కావు పల్ వేరే ఊరు సైడ్ ఉన్నా అండి
అవునా
ఉమ్ మా అత్త వాళ్ళ అమ్మాయండి ఆ వచ్చేసింది అండీ ఆ మమ్మీ ఒక్కటే వెళ్ళినరు
ఉహు మీకు ఇంట్రెస్ట్ ఉండదా అంటడి అలా ఫంక్షన్స్ కెళ్ళడం
ఆ ఎల్లాలి అనిపియ్యలేదు ఆయాక్షుల్గా నేను స్టిచ్చింగ్ చేపచ్చిన డ్రెస్ తెచ్చుకోవడానికి వెళ్లాల్సింద ఉందండి కానీ ఈరోజు ఇంకా మ ని రేపు వెళ్దలే అని చెప్పిందండి మా అమ్మ ఉ కుదిరితే రేపు వెళ్తా లేదంటే లేదండి ఇంకా మా అమ్మవారి వేర్చుకుంటారండి అవునండి
ఇంకేమండి
చెప్పాలండి మీరు లాస్ట్ టైమ్ బిర్యాని ఎప్పుడు తిన్నారండి
బిర్యానీనాండి
ఆవునూ
స్టర్డే నైట్ము తన్నామండి మీ ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్కి వెళ్దాము
ఆహా ఇవేనేలండి అంటే నార్మల్ బిర్యాని నార్మల్ బిర్యానియా స్పెషల్ బిరియాని ఓహో అంటే లైక్ పీస్ దాంట్లోని కుక్ అయ ఉంటుంది కదండి
అవునవునడీ
ఉహు
చాలా స్పైసీగా ఉండే
ఆ
స్పైసీ గా ఉంది అని చెప్పేసి తర్వాత మేము కాజు రైస్ తీసుకున్నాం అండి
ఆహా
కాజు రైస్ కూడా తిన్నాము
ఆ
ఉమ్
ఆ అంటే కబాబ్ ఏం తినలేదా అండి
ఆహా లేదండి కబాబ్ ఏం తిన్నాలేదు
ఆహా మీరే మేల్ అండి బాగా లాస్ట్ టైమ్ అంటే ఒక టూ మంత్స్ లే కండి
టూ మంత్స్ అయ్యిందండి
ఆ అండి మేము చాలా పూర్ లెండి మీరా అందుకే లేదండి
ఉహు
ఉ
ఒకరే వెళ్లి తింటారా
లేదు మా అబ్బాయి వస్తాడు ఇద్దరము కలిసి తింటాం అండి
అవునా
ఉ ఇప్పుడు టూ మంత్స్ టూ మంత్స్ బ్యాక్ తినింది అండి ఇద్దరము కలిసి
అవునా
ఉ తర్వాత ఇంకెప్పుడు తినలేదు
మళ్లీ తింటారు లేండి ఇంకొక వన్ వీక్ లో
అవునండి మీరు చెప్పినట్టే జరుగుతుంది లేండి
జరుగుతుంది నేను చెప్తే జరుగుతుంది
అవునండి
అ ఉ
ఉ
ఉ హ
ఇంకేంటండి విశేషాలు
అ చెప్పాలండి మీరే
మీరు కబాబ్ కూడా బాగా తింటారా అండి
ఆ కబాబు కూడా తింటామండి అంటే ఎక్కువ లేదు ఎప్పుడన్నా అలా ఇంకా గుర్తొచ్చినప్పుడు సండే టైమ్స్ తింటాం అవునండి
తో పాటు తింటారా ఇంటికి తెచ్చుకొని తింటారా అండి
అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో తింటాం అప్పుడప్పుడు ఇంటికి కూడా తెస్తుంటాడు అండి
ఇంకా నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయండి నాకు ఒకటంటే ఒకటి కూడా ఆప్షన్ లేదు అలాగా
మీ విలేజ్లో చేరండి కబాబు
ఆ అట్లా ఏం దొరకవండి
అవునా మా విలేజ్ రండి మీకి ఇప్పిస్తామండి ఏమి కావాలంటే అవి
అవునా
ఏం కావాలంటే అవి ఇప్పిస్తామండి మేము
ఉ లేదండి మా ఇంట్లో అలా అంతా పంపించరు నా తమ్ముడి ఏం పంపిస్తారు గాని వాడొక్కటే బయట తిను సస్తాడండి పానీపూరి మసాలా పూరి అలాగా ఉ
మీరు కుదిరినప్పుడు రండి మా ఊరికి
అట్లా కుదియేటట్టు లేదులేండి హా
రిలేటివ్స్ ఫంక్షన్స్కి వెళ్ళడానికి ఇంట్రస్ట్ ఉంటుందా మీకు
ఏమంత ఇంట్రెస్ట్ ఉండదండి చాలా రేర్ ఇంట్రెస్ట్ అంటే ఉ అంటే వా రిలేటివ్స్ ని బట్టి ఉంటుందండి వాళ్ళు మనల్ రిసీవ్ చేసు కొని విధానం యాక్చువల్గా ఈరోజు పోవాల్సింది కానీ ఎందుకో పోలేదంతే అ బట్టలు వాష్ చేయ్యాలండి మీరేమి మీకే పనులేవండి
మాకేం పనిలేదండి
ఉహు మీ మమ్మీ చేసి పెడతారేమో కదా అంతా
అవును అవునండి ఇంట్లో అంత పనులన్నీ మా మమ్మీ చేస్తుంది
ఆహా
మీరు బట్టలు వాష్ చేస్తారా ఇప్పుడు
ఆ చేసుకోవాలండి మీరే అనుకున్నారు
తా అలా మీరు సర్ఫ్ వేసి నానిబెడ్
ఆ నాన్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ తర్వాత బట్టలు ఉతికేస్తానండి లాస్ట్ లో కంఫర్ట్ లో డిప్ చేసేసి మారేస్తామండి ఇప్పుడేమి గాలి ఎక్కువ ఉంది కాబట్టి తొందరగానే ఆరిపోతాయి
గాలి ఎక్కువ ఉంటే తొందరగా ఆరిపోతాయండి
ఆ అవునండి గాలికి ఆరిపోతాయి ఆ మీకండి గాలి ఎక్కువుందా
ఆ మాకూడ గాలి ఎక్కువగానే ఉంది
ఉహు అయితే నిన్న నైట్ బిర్యానీ తిన్నారు
ఆ నిన్న నైట్ తిన్నామండి బిర్యానీ
ఆ ఒకే
చెప్పాలండి ఆఫ్టర్నూన్ కి ఏం లంచ్ ఏం ప్రిపేర్ చేసుకున్నారు
రైస్ బీరకాయ కర్రీ అండి ఆ
బీరకాయ కర్రీనా బాగుంటుందా అండి
బానే ఉంటుందండి నేతి బీరకాయ చేసిందండి మా అమ్మ
ఆహా
ఆ బా
బీరకాయ అంటే చాలా జుంపుగా ఉండి
ఆ బాటిల్ గాట్ అంటారు కదండి ఏటుగా అండి
ఆహా
ఆ
అ మీరు మంచిగానే తింటున్నారండి మంచి ప్రోటీన్ ఫుడ్
అవునండి ప్రోటీన్ ఫుడ్డేనా
అవునండి మార్నింగ్ ఎగ్ కర్రీ తింటా అంటున్నారు ఉహు
హ్మ
మీకేం వంటలు రావ అండి
వస్తాయి అండి ఇచ్ చేస్తాను
ఎం వంట చేస్తారు మీరు
అన్ని చేస్తాం అండి ఉ ఇగ ఇప్పటి వరకు నాన్ వెజ్ ఒకటే ట్రై చేయలేదు
ఉహం నాన్ వెజ్ కూడా నేర్చుకోండి
ఆ నేర్చుకోవాలి అండి
అవున
హ్మ
మీకు ఏది అంటే ఇష్టం ఎక్కువ
అంటే మటన్ అండి మటన్ బాగా ఇష్టం అండి
అంటే మీకు చేయడానికి ఏం రాదు కదా అండి
అవును అండి
చేస్తే తింటారు అంతేనా
ఆ నేర్చుకోవాలి అండి మా అమ్మ పంపియమంటే నేర్చుకోవడానికి
ఆహా
హ్మ
ఓకే ఓకే అండి
ఓకే అండి బాయ్ అండి
ఆ బాయ్ అండి